హలో
ఆ చెప్పు
అ అదే నీకు మెసేజ్ పెడుతున్నా వాట్సాప్ లో నువ్వు అప్పుడే కాల్ చేస్తున్నావు
హ్మ్ హు ఏమంటుడు మళ్ళీ కాల్ చేయకని చెప్తుందా ఆమె
అ ఆ
వాడు మళ్ళీ కాల్ చేయక ఇదని అంటుండు
బిజీగా ఉండేమో అందుక అంటున్నా
అలా ఇంకొకటి కావాలి కదా
చెప్పిన రొండని ఇప్పుడే ఏ నెంబర్కి ఏ నెంబర్ కన్నా నన్ననే అడిగిండు సరే తి అని ఊకున్నా సరేలే అడిగా అది ఇది అయిపోయేసరికి ఇలా టైం పడుతుదిగా
హ్మ్ అదే అదే
ఇంకా
ఏం కూర
హ్ బిన్నిస్ ట్రై చేసిననే అమ్మమ్ పొద్దున టమోడ పచ్చడి ఇప్పుడు బిన్నీస్, ఆ బిన్నీస్ ఫ్రై కూడా అయిపెయింది. మళ్ళా నైట్ దోశలు వేయాలి, మళ్ళా ఇంకో కర్రీ ఏయ్యాలి. అమ్మా ఇజిగో ఏమో, గానీ నాకు ఇచ్చిలేస్తుంది. అమ్మా ఇ ఒక్క మనిషి గాని ఒక మనిషి ఎక్స్ట్రా ఉంది. గానీ అమ్మ పని అయితే ఎక్కువ అయితుంది. నాక్ పైసలు
పడుకురాళ్ళు
హ్మ్ ప్చ్
పండుకుర్రా
లేదు వీడియో కాల్ మాట్లాడుతుంటే, ఇక మాట్లాడుతురు కదా ఇగ వీళ్లది, అయిపోదు అదే ట్యాంకి దిన్పిచ్చడం అయిప్ పెయిన్ది ఇగ ఆడుతుంది, కదా అనీ ఇగ మీదికొచ్చిన
ఖన్ను వాచిందన్నవ్ కన్నుకేమైంది.
ఏ కొంచెం ఇన్ పెక్షన్ లాగా అయింది. కళ్ళకి తెల్ద్ కాంటే కొత్త కన్ను వచ్చినట్టు కళ్ళకాడ ఒకటే ఊసొసుంది.
కన్నోచ్చిందా ఆయ్వక్ ఖన్ను వా చిన్నగాయింది కన్ను చిన్నగాయిందంటే కన్నుక్ దాక్చ్చిందా ఎన్దా పిల్లా అన్ని, మా అమ్మ అడుగుత్తే ఏమో నేను అడగలే అన్నా
పెక్షన్ అయిన్దిగా హాస్పిటల్ తీస్కపోతే
అది ఏయ్కపోయ్నవా ఇగ ఆపదదు సరిజుడ్రు ఏదో అన్టర్ చూడు యాప్పక్కాయ
ఇప్పుడు పోయ్యిన్ది డ్రాప్స్ ఇచ్చిర హాస్పిటల్లా డ్రాప్స్సెస్సెప్
అవునవున్ డ్రాప్స్ ఇస్తార లేక్పోతే ఆ మేడ్ కెల్ షాప్లో గూడా దొరుక్తాయ్ అవి అవి ఎవరికైనా ఐతయ్
ఇగా దాన్కి దీన్కి ఇగా ఆ మెడిసిన్ ఎందుకు డైరక్ట్ హాస్పిటల్ పోతే ఆ మూతిది ఇ గ్ కళ్ల ఎదురు రెండు చెప్తారు గదా అని హాస్పిటల్ తీస్కుపోయన్నామ్ దాన్ని
ఏది ఆక్ ఏన్ది క్లీనిక్ ఆ
కాదే
ఎం బి బి ఎస్ కాడికే పోయిర్రా
పిడల్కే తీస్కపోయినామ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కే తీస్కపోయిండ్రు, చిల్డ్రన్స్ హాస్పిటల్కే తీస్ క్కోయినమ్
కారం పీడ అదే మనక్ పోస్తలేదు ఏన్దో పేరు మర్చ్ సార్ ఇంటికాడికి వోయిరి
ఆర్ ఎం పి ఏమ్గాదు లాస్ట్ అప్పడు క్కువా దాన్కి బర్త్డే అప్పట్నిన్చి అంత ముందు నిన్చి, ఇగా ఒక హాస్పిటల్ తిప్ ఫస్ట్ స్టార్టింగ్లో, ఒకొ రెండు సార్లా పోయినామ్ గాని, ఇంకా అ మంచిగా అన్పియలేదు ఇగా చిల్డ్రన్స్ హాస్పిటల్లే ఇక్కడ తీస్కపోతున్నాం. ఇంటికి దగ్గర్ల్ లో అవే తీస్కపోతునా ఆయన బానే చూస్తుండు గదా అని ఇగ కంటిన్యూగా ఆయన దగ్గరకే పోత్తునం బార్డ్ అప్పుడు ఫీవర్ వచ్చినుండే గదా అప్పుడాయన దగ్గరికే తీస్కాపోయిన్నామ్
ఉహుమ్
ఇగా మొన్న ఈయన దగ్గరకే పోయిన్నామ్ కన్ను ఒకటి ఇగ మూతి ఒకటి హ్ పన్ను కదనే అది మూతికి తాకిన్ కిన్ ది ఇగ అట్లానే బ్లడ్ గూడా వచ్చిన్ది గదా దాన్ది దీన్ది గాని పోయ్నామ్ ఇగ దాన్కి ఇప్పుడు వ్యాక్సిన్ నున్ది ఈ రోజు యేపిర్యి జల్ది యేపిర్య్ అని అన్నాడు డాక్టరు ఇంగా ఈ కొంచెం ఫీవర్ లాగా ఉంది గదా ఇ ఈ రోజు యేపిస్తే శని బుధవారమే గదా యేపియాల్సిన్ది ఇగా ఇది అయిపోయింది ఇగా హ్ శనివారం ఇంగా బుధవార్ ఈ వచ్చే బుధవారం యేపియాలె
అదె అదె ఐతే ఇందాక నాది ఒరిజినల్ది ఇన్స్టాల్ జెస్న అది డబల్ కిక్ ఎస్తే వొస్తదా రావట్లేదు
అ అ
అది అన్ఇన్స్టాల్ జేస్నా గదా ఒరిజినల్ది
ఆ
చేపచ్చిన అన్నావ్ కదా ఇందాక నువ్వు కాల్ పెట్టేసినప్పుడు లాగిన్ అయినా
ఆ
లాగిన్ అయితే నా పాతది వస్తుంది కానీ ఇప్పుడు ఇది ఇంకొకటి ఉంది చూడు
ఆ
అది రాట్లేదు
రాకపోని తీ నీకి ఇప్పుడు అది వద్దనే అనుకుంటు
అదే అదే రాట్లేదు నేను అదే డబల్ ఏసి చూసినా రాట్లేదు అమ్మ ద అనుకున్నా ఇది కూడా నైట్ తెల వారి తీసేస్తే అయిపోతాదని కుదు రోజలు ఇంకా ఈ రోజు అంకా న రేపని చేంజ్ అయ్యా దీని కోసం తీద్దామనే నేను ఇన్స్టాల్ చేస
అద అయిపో ఇస్తే అది తేస్తా దాని మీదక అయితే ఏం వెళ్లేదు కదా నాకు ఆయన పట్టుకుంటే దాని మీదకే పోతుంది ఏమని గుండె గుండె డక్కు డక్కన
ఏంది
ఫోన్ పే న ఇంకో నైటే వచ్చింది దాని నుంచి మెసేజ్ నేను నైటే డిలీట్ చేసిన వాట్సాప్ లో వాట్సాప్ చాలాసేపు చూసి చూసిండు
మ్మ్
ఆ మెసేజ్ గిట్ల చూస్తే ఇగ అంతే సంగతి
హ్మ్
ఆ
అదే అదే
తీశేషా న నా అది కూడా చెక్ చేసుకోవాలి ఒకొక్కసారి చెక్ చేసుకోట్లేదు నే ఈ మధ్య ఇలా గిలవాడి ఆ మనింగ్ దివంగణ ఒకసారి నైట్ ఒకసారి చెక్ చేసుకు కొని తీసేసుకోవాలి లేకపోతే నాకే ఇక
అ ఏందో పని నడుస్తుంది పక్కన ఈ ఒకటే సౌండ్ వస్తుంది
ఆ మాకు రోజు అది అవుతుంది పది పదిహేను రోజు శివరాత్రి ముందు నుంచి మాకు సప్పుడు ఒకటే సప్పుడు అయితుంది మనుషులను తిక్క లేస్తుంది మ్మ్ మా ఇంటి దగ్గర కూడా అదే హౌస్ లో కబ్ౌడ్స్ అవి ఏమో రిపేర్ చేస్తారు
హ్మ్ గోడాలోకి డ్రిలింగ్ మిషన్ పెడుత టుర్రు టుర్రు
అదే గోడల డ్రిల్లింగ్ చేసిన్లు నేను చెప్పలేదు ఆ రోజు ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది అయినా చేస్తున్నా అనలేద
ఇంత మీదికి వచ్చినా కూడా ఎందడ మీదికచ్చి టెరెస్ మీదకు వచ్చిన కూడా సౌండ్ వస్తున్నయి అమ్మ గియ్య గియ్య గియ్య గియ్య
నాక అట్లనే అయింది
ఉమ్
ఇందాక కూడా ఒకరు అదే వచ్చింద అదే ఆఫర్ గాని ఆ ఆఫర్ సేవేంటీన్ ఇగా ఇళ్ళప్పు టెన్ టమ్ చపిస్తది గని అమ్మో ఇక తర్వాత నాకు ఉంటదని ఆ ఆ ఈ రోజు ఎందుకో నాకు జలక్ ఇచ్చినట్టే ఉంది
మ్మ్
అప్పుడప్పుడు ఇట్లా జలక్ ఇస్తేనే మనం అల్లెట్టు ఉంటాం కదా
నేను ఫిక్స్ అయితే ఆల్ అట్టే ఉంటారు ఆ కుర్జీలాకి రావాల్సిన అవసరం లేదు నువ్వే వింట లేవు
ఇంతలేను మళ్ళ అదే రిపీట్ చేసా ఇనక ఏం చేస్తా నేను ఇప్పుడు
అంటే మళ్ళా అదే రిపీట్ గా నువ్వు అడుగుతున్నావు కదా
నిన్ ఆ నిను నిన్నది నిన్న అడిగిన ఈ రోజు ఆ ఇంగా ఇంగా ఏమో అంటారు కదా వాడినా ఏమో వాడిన చెయ్యి చూసినా కళ్ళు ఎట్లుంటది
ఉమ్ ఏదైనా కంట్రోల్ చేసుకోవాల అనుకుంటే కంట్రోల్ ఐతది
ఇంకా ఇంకా ఈ రోజుతో అయిపోయిందమ్మా
ఉమ్
వస్తున్నాయి ఇప్పటికి కూడా వస్తున్నాయి్ కాగానీ ఇంకా ఎక్కువ రావట్లేదుని నేనే అట్ల అప్పుడే క్లోజ్ చేసినా వాష్రూమ్కి వెళ్ళినా నువ్వు కాల్ చేసినవ్ ఇంగా ఎంతసేపు ఇక మాట్లాడినా వేస్ట్ అనేసి ఇగా క్లోజ్ చేద్దామని అనుకున్నా ఏం రావట్లేదు కదా
అదే అదే అదే అదే
ఈ రోజుతో బందీ ఈ రోజుతో అన్న అయిపోయిందిక ఎక్కువ ఆశపడదు ఇప్పటిక నా అందరితో కలిసే నేనే ఎక్కువ లాభ వడేది నేనే ఇంగా నేేనే ముందుకు ఓతే నా ఓకే పానానికి ప్రమాదం అంతే కదా
అంతే అందుకే ఎక్కువ ఆశ చేది ఏదైనా సాలు వచ్చిన కాడికి అనుకోవాలి
ఆ ఆ రోజ్ కూడా నువ్వు ఆ ఆ ఆ ఆ ఆమె విషయంలో కూడా అదే చెప్తే నేను అట్నే చేసినాను కదా ఆమె గురించి కూడా
అ అదే అదే అంటున్నా
అది అ అంటే మళ్ళా నీ మీద ఏం చెప్పట్లే గాని ఇప్పుకే తర్వాత రెండు మూడు సార్లు ఆలోచించి రియలైజేసినయి వ మర్చిపోయిన లే ని చెప్తున్నా నువ్వు చెప్పినావు వదిలేసినా లేగాని ఈ రజయితే నాకు చింటదు ఇంకా చెప్పాలి నీకు మనీ అందులో ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నీకు సేఫ్ మనీ నీకు దాంట్లో ఇయ్యట్లేదు కాబట్కి చూస్తారనే నీకు అది నీకు ఏమంటారు భయం లేదు కాని నాకైతు ఉంది కదా
ఆ
ఆ
ఉగాది ఉగాది కోసం బయట్లు
ఆ
ఉగాది కోసం వెయిటింగ్ అంటున్నారు
నేను కూడా అమ్ ఈ రోజు జరిగి నేను అందుకే ఈరోజు డేట్ చూసుకున్నా ఇంకా టైం ఉంది ఇంకా పది రోజులా
నేను రోడ్ డేటా చయూస్న్న ఈరోజ ఎంత ఆ ఇంకా ఇంకా ఇంకా ట్వెల్వ్ డేస్ ఉంది నైన్టీన్ కదా ట్వెల్వ్ డేస్ అంటే ఇంకా మా ఎయిటీన్త్ కే వస్తాం కాబట్టికి ట్వెల్వ్ డేస్ కాగాన్నట్టు ఇంకా ట్వల్ డేస్ంట
ఉ నేను ఈరోజు ఐబ్రో కెళ్ళినప్పుడు అట్లనే చేసిన ఇంకోటి నిన్న బుక్ షాప్ క వెళ్ళిన అదే చేసిన ఆ
వింటున్నా వింటున్నా
అదే చేసిన డైరెక్ట్ అదే పెట్ చేసిన వాళ్ళు కూడా ఏమనలేదు కాని అర్ధం చేసుకోరు కానీ ఇంకా అదే చేసినాను నేన్న కొద్ది రోజుల వన్ మంత్ వరకు అదే పని చేస్తే అంతంతత తీసుకుంటది కదా హలో